బాగున్నారా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
మ్మ్ బాగున్న టిఫిన్ చేశారా అండి
ఆ చేసామండి మీరు చేసారా ఏం చేస్తున్నా
ఆ చేసాము ప్రజెంట్ ఏం తిన్నారు మీరు
ప్రజెంట్ దోశ తిన్నా అండి మార్నింగ్ అయితే
ఓకే ఓకే ఇంట్లో తింటారా లేకపోతే బయటనా
ఆ కొన్ని కొన్ని టైమ్స్లో బయట తింటా మోస్ట్లీ అయితే ఇంట్లోనే తింటామండి
ఓకే ఓకే ఆ ఎక్కువ శాతం బయటనే తింట ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ అనేది ప్రిపేర్ చేయలేదు ఇంట్లా చేయరు
ఓకే అంత అర్లీ మార్నింగ్ సెట్ అవ్వదు అన్నమాట
నైట్ డిన్నర్ అనేది ఇంట్లో చేస్తాం
ఓకే అవునా అండి
ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ టిఫిన్ చేసారు కదా మీరు ఇంట్లో చేస్తని చేసారా
అవునండి
ఓకే ఓకే ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్లలో టిఫిన్నా లేకపోతే మధ్యాహ్నం లంచ్ ఫ్న్ నచ్చిద్దా బాగా
చెయ్యడమే ఇస్టమంది టిఫెన్ కంటె
ఇ
ఇప్పుడు మీరు టిఫన్ చేస్తే బయటనే చేస్తే చెస్తారు కదండి
అవునవును బయటనే చేస్త
ఇప్పుడు ఎ ఓకే ఎలా వెళ్తారు బయటికి రవాణా గురించి ఏమైనా మాట్లాడుకుందావా
ఆ ఇక వెళ్ళాలంటే ఏం లేదండి నేను నాకు బైక్ నుంచి ఒకటి బైక్ లోనే వెళ్తాను
ఓకే మీ బైక్ ఉంది కాబట్టి బైక్ లో వెళ్ళలి తెచ్చేసుకుంటారు సరే వర్ష మస వస్తుందండి రెైనీ సీజన్ అనుకోండి వర్షం వస్తుంది
హ
పరిస్థితి అప్పుడు ఎలా అండి
వెళ్ళలేని పరిస్థితులు ఏం చేస్తా మనం ఇట్లనే ప్రిపేర్ చేసుకొని తింటాం లేకపోతే ఆ ఏదై ఆన్లైన్ లా తెప్పించుకుంటాంమ్మ ఫ్లిప్కార్ట్
ఓకే స్విగ్గీ స్విగ్గి జొమాటో అట్లాంటివి ఏమన్నా ప్లాట్ఫామ్స్ లో తెచ్చుకుంటారు
ఇప్పుడు మనము ప్రజెంట్ రవాణా చేయాలంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బయట మీద వెళ్తాం లేదు దూరం ప్రయాణం చేయాలంటే మోస్ట్లీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ట్రైన్ లో వెళ్ళాలి మన ట్రై లో వెళ్ళాలంటే మనం బైక్ తీసుకువి స్టేషన్ లో పె మరి చార్జెస్ సలాదా
అవునా పార్కింగ్ చఛార్జెస్ ఖచ్చితంగా ఉంటాయిండి అవునా
చార్జెస్ మాకు పడొద్దంటే ఏం చేస్తాను నేను ఏదైనా ఫ్రెండ్ కి పిలిపించుకొని అతని బైక్
ఆ అవును ఇది ఒక మంచి మంచి అలవాటు అండి
లేదంటే ఆ ఇక నేను ఆటో అయినా ఏదో ఒకటి ఆటో ఆటో అయినా వెళ్తుంటే ఆటో ఎక్కేసనే వెళ్ళిపోతాను
ఉమ్ ఓకే ఆటోలో కూడా వెళ్తారు
కాకపోతే మా ఇంటికి స్టేషన్ కి దగ్గర ఉంటది అన్నట్టు నడుచుకుంటూ వెళ్తే ఒక వన్ కిలోమీటర్ ఉంటది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటది ఒక టెన్ మినిట్స్ లో రీచ్ కావచ్చు ఫైవ్ సెవెన్ టు టెన్ మినిట్స్ లో ఇక నైట్ నైట్ పూట ఎప్పుడైనా బయట కి వేరే ఊర్ళకి వెళ్ళలి వచ్చినప్పుడు ఆ నేను నడుచుకుంటాను వసా నైట్ కూడా వన్ కి టూ కి ఎవ్వరు ఉన్నారు కదా
ఓకే ఇప్పుడు మీకు దగ్గర కాబట్టి నచ్చుకుంటే ఆయ రాగలుగుతా ఉంటున్నారు
ఆ
ఓకే అండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడికైనా తెలియని సిటీకి వెళ్ళారు మీ రిలేటివ్స్ ఉన్నారని వెళ్ళారు కొంచెం చాలా దూరం వాళ్ళది అప్పుడు మీ దగ్గర బండి ఉండదు ఏమ్ ఉండరు ఇప్పుడు ఇప్పుడు క్యాబ్ ఊబర్ అట్లాంటివి ఏమన్నా ఎక్కుతారా అండి
ఆ అట్లాంటి ఎక్కుతా నైన్ంటీ పర్సెంట్ ఎందుకంటే మనము డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని ఇంతకుముందు ఊబరు ఓలో ర్యాపిడో రానప్పుడు మనం డైరెక్ట్ ఏదైనా మాట్లాడుకుని వెళ్తే రెందొండల్ మూదొండల్ చెప్పేవోళ్ళు
అవునండి దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కూడా చెప్పండి
ఆ దానివల్ల మనకి ఏమైందంటే ఒక్క వ్యక్తి వెళ్లాలన్నా ఆటో మాట్లాడిసి మాట్లాడేది ఇప్పుడు మనకు బైక్స్ వచ్చాయి బైక్ బైక్ వచ్ వచ్చింది బైక్ ఫెసిలిటీ వచ్చింది ఇప్పుడు ఊర్లలో ఊబర్ లో బైక్ బుక్ చేసుకోవచ్చు ఆటో బుడా బుక్ చేసుకోచ్చు
అవునండి అవును
నేను బైక్ బుక్ చేసుకుంటాం వన్ పర్సనే కాబట్టి
అవును అవును
త్రీ పర్సెన్ లిమిట్ అయితే ఆటోకయితే త్రీ పర్సెన్ ఉంటది లిమిట్
ఓకే అవునండి
నేను ఒక్క వ్యక్తినే కాబట్టి బైక్ బుక్ చేసుకొని బయలుదేరి వచ్చే వ్యక్తి హెల్మెట్ కూడా తెస్తారు మనకి మళ్ళీ సేఫ్టీగా
ఓకే విత్ సేఫ్టీ విత్ సేఫ్టీ మనకి
నా సేఫ్టీ తెచ్చి ఇస్తాడు కాకపోతే కొంతమంది ఈ మధ్యలో తేవడం లేదు దాని రూల్ ఏంటంటే రైడరు దాన్ తర్వాత కూర్చున్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్స్ ధరించాలన్నట్టు
ఓకే రైడర్ కో పాసింజర్ కూడా విత్ హెల్మెట్ తో ఉండాలి మనం ఏమన్న కంప్లైంట్ చేసుకోడానికి ఉంటదా అండి ఆ యాప్ లో
ఆ కంపల్సరీ ఉంటది మనకతను సరిగ్గా రెస్పాండ్ కాకున్నా లేకపోతే తీసుకుపోయే ప్రదేశానికి మధ్యలో ఎక్కడన్నా ఆ యదా కొంత పన్ను గిక్కున్న లేకుంటే మధ్యలో మనకి ఆఫీ ఎక్కువ డబ్బులు అడిగిన ఆ దట్ మై ఆప్ లో చూపిస్ ఇంత డబ్బులు ఇంతని అమౌంట్ చూపిస్తద్ దాని కన్న ఎక్కువ డబ్బులు అడిగినప్పుడు కంపల్సరీ మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు కంప్లైంట్ రేజ్ చేయచ్చు ఆ కంప్లైంట్ ద్వారా ఏమైదంటే మనకి ఆ ఇంకోసారి అట్లా అటువంటి వ్యక్తికి స్టార్స్ రేటింగ్స్ ఇస్
ఓకే ఆ మనం ఓకే ఆ రేటింగ్ లో మనం తక్కువ ఇవ్వ చో అంటున్నారు
ఆ రేటింగ్ తక్కువిచ్చి మనం టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టొచ్చు కాంప్లెట్ రాయచ్చు పలానా పలనా ఇట్లా ఏయి డబ్బులు ఎక్కువ అడుగుతుండు ఎక్కువ డబ్బులు అడుగుతుండు మనకి యాప్ లో చూపి దానికన్నా కూడా పెట్టొచ్చు
ఇక మనం ఇలా కంప్లైంట్ చేసుకోడానికి కూడా ఉంటదన్నమాట
ఆ కంప్లైంట్ చేసుకోడానికి ఉంటది మనకి ఎటువంటి అవకాశమైనా ఉంటది మనం ఊకే అంటే ఎక్కువ నేను ర్యాపిడో యూజ్ చేస్తా కాబట్టి ర్యాపిడో వాళ్ళకి ఆఫర్లు కూడా ఇస్తారు అప్పుడప్పుడు ఎంత మనకి టెన్తులు ఫైవ్ కిలోమీటర్స్ బట్ బిలో బిట్వీన్ ప్రయాణం చేస్తే మీకు కూపన్ ఉంది ఆ కూపన్ యూజ్ చేస్తే మనకి ఇస్తాడు ఫిఫ్టీ రూపీస్ ఏటి ట్వంటీ రూపీస్ ఏంటి
అవునవును ఒకె అండి
దాంట్లొ ఇంకో మంచి ఫెసిలిటీ ఏందంటె మనకు బస్ పాస్ ల్లెక ట్రైన్ పాస్ లేక దీంట్లో కూడా పాస్లు వచ్చినియ్
ఇప్పుడు పూర్వం ఇవన్నీ ర్యాపిడోస్ ఊబర్స్ లేనప్పుడు బాగుందా ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ ఉండడం ఏమన్నా బెనిఫిట్ అంటారా అండి
ఇదే బెనిఫిట్ అండి ఇప్పుడు పూర్వం అనేది మనకి అసలు చూసుకుంటే మనం పూర్వంతో బెట్టరు ఎందుకంటే ఓల్ ఇస్ గోల్డ్ మనం అప్పుడు నడుచుకుంట వెళ్ళేటొళ్ళం ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా మంచి ఆరోగ్యంగా ఉండేటొళ్ళు వ్యాయామం జరిగేది శరీరానికి
అవునా
ఇప్పుడు డబ్బు డబ్బు పెట్టి మనము వ్యాధులని మన శరీరంలోకి పిలుస్తున్నాము కుర్చొని మనకి ఏమైనా హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళు ఏమన్నా డాక్టర్లు పొదున్నేలేసి వాకింగ్ చేయాలె సాయంత్రం పూట వాకింగ్ చేయాలె అ.. తిన్న తర్వాతె పడుకోకూడదు తిన్న తర్వాత కొద్దిసేపు తిరగాలె ఆ డైజెస్ట్ కానీ ఫుడ్ తీసుకోకూడదు అన్నీ చెప్తాడు అయ్యన్నీ ఏంటిది పూర్వ కాలం జరిగిన పద్ధతిలే
అవునండి బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బా అయితది బాడీకి వాకింగ్ వల్ల
పూర్వ పూర్వకాలం మనకు బైక్స్ లేవు ఏం లేవు సైకిల్స్ ఉండేవి సైకిల్ కూడా మంచి వ్యాయామం చేస్త స్తె ఒక వెహికల్ అది అవును సైకిల్ ఏసుకొని పోయినా వ్యాయామమే నడుచుకుంటూ పోయినా వ్యాయామమే నా చిన్నప్పుడు లో నేను చూసేవన్నీ ఒకప్పుడు సై సైకిళ్ళు సైకిళ్ళెక్కవ ఉండేవి బైక్స్ తక్కువ ఉండేవి బైక్స్ ఉండేది కానీ తక్కువ ఉండేది అయితే అప్పుడూ పబ్లిక్ ఏం చేసెటొళంటే నడుచుకుంట పోతే టైం ఎక్కువ అయిద్దనీ ఆ.. రన్నింగ్ రన్నింగ్ కూడా కాదు జాగింగ్ చేసెటొళ్ళు అంటే రన్నింగ్ కి మరియు నటు నడవడానికి నడకకి మధ్యలా
కొంచెం ఆ.. మరీ స్పీడ్ కాదు మంచి మరీ స్లో కాదు జాగింగ్ ఓకే అండి
ఆ జాగింగ్ చేసుకుంటా వెళ్లేేటొళ్ళు మనుషులు అంటే తొందరగా చేరుకోవడానికి
అవునండి
మనకు కాలం మారుతున్న కొద్దీ అన్ని పద్ధతులు మారుతున్నాయి దానివల్ల మనిషికి ఏముంది హెల్త్ మీద
ఎఫెక్ట్ అనేది పడుతుందండి అవును
చూడు ఇంతకు ముందు మనం వాటర్ తాగెట్టున్నాం వాటర్ లో కూడా కల్తీ ఇచ్చింది తినే వస్తువులను కలిసి వచ్చింది వాటర్ చూడంప్పుడు మినరల్ వాటర్ లేద ఎవరు తాగడం లేదు మినరల్ వాటర్ లో కాలపోయిడి పోడర్ నీవు కూడా అదే తగుతా కనిప పోడర్ దాని వల్ల ఏం కాల నొప్పులు మోకాల నొప్పులు ఆ అవనీ రావడం జరుగుతుంది ఇ దండలు పొడర్ కలుపుతార్ ఆట
అవునా ఇప్పుడు ఈ మి ఇప్పుడు మినరల్ వాటర్ అనే తీసుకునే దాంట్లో కొన్ని కొన్ని కెమికల్స్ కలుపుతున్నడి వీటి వల్ల బోన్స్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటి చాలా ఆరోగ్య సమస్యలు అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట
దానికై నా బెటర్ ఏంటంటే మనకి నయాచురల్ వాటర్ అనేది చాలా అంటే చాలా బెటర్ నచురల్ వాటర్ అంటే ఏంటిది
ఈ బావులు అవునండి పూర్వంలో అవును ప్రతి ఇంటికి ఒక బావి చేద బాగా అనేది ఉండేటివండి
ఇప్పుడు అదంతా కాకుండా మనకి వాటర్ ప్యూరిఫైట్స్ అని వస్తున్నాయి దాని వల్ల మనకి అడ్వాంటేజ్ ఉందా చెప్పండి
అర్ధం కాలేదా అండి
ప్యూరిఫైర్స్ అని వస్తున్నాయి కదా మనం ఇంట్లో ట్యాప్
అవునవునండి ఇప్పుడు మనం బయట డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ లో అయిన మినరల్ వాటర్ తీర్చుకోవడానికంటే ఈ ప్యూరిఫైర్ వాటం అనేది చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచిదిండి
అయితే నేను చెప్పేది ఏంటంటే మంచిదే మినరల్ వాటర్ కన్నా పోస్తే ఇది మంచిదే కాకపోతే దీంట్లో కూడా ఒక డిస్ డిసడ్వాంటేజ్ ఉన్నది ఏంటిదంటే మనము మనకి మ చి మనం బాడీకి కావాల్సిన మంచి బ్యాక్టీరియా ఉంటందా
అవునవునండి
మంచి బ్యాక్టీరియా ఉంటంది గుడ్ బ్యాక్టీరియా దాని తర్వాత అందులో మినరల్స్ ఈ క్యాలరీస్ అన్ని ఉంటాయి వాటర్లు కూడా అ అన్ని అక్కడ క్షీణిస్తాయి అంటే దానిలో చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అన్నిటిని ఫిల్టర్ చేసి ఓన్లీ లైట్ వాటర్ ని బయటికు పంా వితౌట్ ఎనర్జీ జీరో లిక్విడ్ పంపిస్తుంది బయటికి
ఓకే ఓకే అ అంటే మీరు అన్నది కూడా కరెక్టా అండి ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో అవి చనిపోయే చనిపోడా అవకాశమే ఎక్కువ ఉంటది అన్నమాట
చనిపోవడం కాదు మొత్తం అక్క నుంచి ఇంకో పై బడికి వెళ్తుది అవుట్పుట్ ఇన్పుట్ ఉంటది అవుట్పుుట్ అన్నప్పుడు మన లోప వస్తుంది ఇన్పుట్ అన్నప్పుడు బయటికి వెళ్లేే వాటర్స్ ఉంటాయి బయటికి వెళ్దని ఏము ఉండదు మొత్తం జీరో మందులో మొత్తం వేస్ట్ కంటెంట్ ప మనకి ఏదైతే స్టోరేయద్దు వాటర్ ఆ వాటర్ మాత్రం తాగుతం దాంట్లో ఏం ఉండదు
ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఇంత అడ్వాన్స్ అవ్వడం ప్రపంచం ఏమన్న దీని గురించి మనం మాట్లాడగలుగుతారు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ డివైస్లు అయితేంది ఇప్పుడు ఈ ఫిల్టరేషన్ అయితేయింది ఇట్లాంటివన్నీ మొబైల్స్ అయితేయింది బైక్స్ వెహికల్స్ ఇలా అయితేయింది ఇప్పుడు వెనకటి రోజులు బాగున్నాయి అంటారా ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్గా ఉండడం బాగున్నదంటార
అడ్వాన్స్డ్గా ఉండడమే నాకు నచ్చదు ఎందుకంటే ఒకప్పుడు మనం టీవీలోకి అలవాటు పడలేదు మొబైల్ ఫోన్లను అలవాటు పల్లే అప్పుడు మనకి దృష్టి శక్తి ఆ దృష్టి శక్తి మంచిగా ఉండేది ఆరోగ్యంగా ఉండే వాళ్ళ మో స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఫుడ్డు ఇవన్నీ మనం కోల్పోతాను
అవును చాలా వరకు కోల్పోవడం అండి ఇంతకు ముందు పక్షులు పిచ్చుకలు అట్లాంటివి కూడా ఉండయం అండి ఇప్పుడు ఫోన్ వల్ల ఫైవ్ జి అని ఫోర్ జీ అని నెట్వర్క్ వల్ల అవి కనిపించిన పరిస్థితి అసలు అందరించి పోతున్నా
తనికి చేద్దాం పోయాయి అడవులు అంతరిస్తాయి అవి కూడా అంతరిస్తున్నాయి రేడియేషన్స్ సెల్ టవర్స్ సెల్ టవర్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి వైఫై టవర్స్ ఇప్పుడు వచ్చినాయ్ వైఫై టవర్స్
ఇంకా వీటికి తోడు ఈ వైఫై అనేది ఒకటి అవునండి చాలా ప్రతి ఇంటికి ఒక వైఫై పెట్టించుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు
అవునవునండి
ఓకే సరే అండి థాంక్ యూ అ